హలో
హలో
ఆ ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
ఆ బాగానే ఉన్నానండి ఏంటండి మధ్య చేయట్లేదు ఖాళీ ఉండట్లేదా
ఆ అవునండి కొంచం పాపతో అది కుదరట్లేదు అందుకని చేయట్లేదు మీకు
ఆ అదేలేండి ఇంకేంటండి ఎక్కడికో ఎళ్తానన్నారు మొక్కల కోసం వెళ్ళొచ్చారా
ఆ అదే నాకు మీ ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంటారు కదా ఆవిడా కూడా అడిగారు మీరు మొక్కల కోసం ఎళ్తున్నారా అని
ఆ
ఆ ఇంకేంటండి ఆ ఆవిడ అడిగారండి తే ఒకవేళ వెళ్తే కనుక తీసుకురమ్మన్నారు తీసుకొస్తానులేండి కూడా కావాలా
ఆ కావాలండి ఒక నాలుగు ఐదు రకాలు తెస్తారు అక్కడ తక్కువ ధరకి వస్తాయి కదా పెద్ద బజారు కదా అది
ఆ అవునండి అవును అవునం
అందుకే ఒకసారి చెప్దాము మళ్ళీ మొన్న మర్చిపోయారు కదా మళ్ళీ ఎళ్తారో లేదో తర్వాత
ఆ సరే అండి ఉమ్మ్
ఆ ఆ అదేలేండి
ఉమ్మ్ అవునండి ఇంకేంటండి మరి ఏదొ పాప వాయిస్ ఇనిపిస్తుం మీ పాప అండి ఏదో పాప వాయిస్ వినిపి
ఆ మా పాపే అండి
ఆ వాళ్ళ అన్నయ్య వస్తున్నాడాండి అందుకు వెళ్తుందా పాఠశాల నుంచి వచ్చే టైం అయిందా
భలే కనిపెట్టేశారండి ఏదో చూస్తూ చెప్పినట్టు
అదే అంటే ఈ టైం అయ్యేటప్పటికి చిన్న బాబులు స్కూల్ నుంచి వస్తారు కదా పాఠశాల నుంచి అందుకని చెప్పి
ఉమ్మ్ ఆ అదేలేండి ఇప్పుడే సమయం అయిందండి ఇంకా రాలేదండి
ఆ అదేనండి సమయం అవుతుంది కదా అందుకని అడిగాను
అదేలెండి మొన్న గోరింటాకు అడిగారు రానే లేదు
ఆహా నేను ఆల్ర్ నేను పెట్టుకున్నానండి అందుకని చె ప్పి రాలేదు ఈసారి వస్తానులేండి
ఆ అదే మీకోసం తీసుంచాం పక్కకి రాలేదని మా పక్క వాళ్ళు పట్టుకెళ్లారు
ఆహా మీ పక్కోడు పట్టుకెళ్ళిపోయరాండి
ఆ ఇంక చూసాం ఆరోజు మళ్ళీ ఎండిపోతుంది కదా అనవసరంగా వృధా అయిపోతుందని
ఎందుకు ఇచ్చారండి ఆవిడి కి ఆవిడికి బోల్డ్ బోల్డ్ ఎక్కడికెళ్ళినా తెచ్చుకుంటారని విన్నానే ఆవిడికి ఎందుకు ఇచ్చారు మీరు అలాగా
అక్కడ ఆవిడ చెట్టు పడిపోయింది కాబట్టి లేదు ఆవిడా దగ్గర ఎవరికైనా ఇస్తే మంచిదే కదండి అందుక
ఆ అవునండి చెట్టు పడిపోయితే మళ్ళీ వేసుకుంటారులేండి వాళ్ళు
ఆ అదెలెండి మళ్ళీ వేసుకునేవరికైనా ఉండాలి కదండి ఎవరికైనా గోరింటాకు ఇస్తే మంచిదంట సరే ఎలాగో మీరు తీసుకెళ్లేదు కదా అనవసరంగా పాడైపోతుందని
అవునండి
ఆ ఇంకా తీచ్చేస అన్నమాట ఈసారి
అచ్చ అచ్చ
ఆ అదే ఆ ఎర్ర పండు తినటం వల్ల అలాగా
ఇంకెంటండి
ఎవరితో నండి కిస్ కిస్ మాట్లాడ
ఆహా ఆ పక్కన నా పక్క అడి పల్లీలు ఏయో తెచ్చారండి పురుగున్నది చూసుకోకుండా నాకు ఇచ్చేసారు నేను అసలే ఈ రోజు ఉపవాసం నీసి నోట్లోకి వెళ్ళిపోయినట్టే కదండి
ఉపవాసమా ఎందుకండి ఉపవాసం ఈరోజు
అంటే మంగళవారాలు చేస్తానులేండి నేను
అదే లేండి
అందుకే పొద్దుటి నుంచి తినలేదు అవునండి సాయంత్రం ఆ అల్పాహారం చేస్తాను
అదేలేండి అదేలెండి మొన్న ఎక్కడికో కార్యక్రమానికి వెళ్ళొస్తానన్నారు ఎవరిదో పంచాగట్ అన్నారు వెళ్ళారా
ఆ వెళ్ళావండి
ఆ ఎలా జరిగిందండి అంతా బానే జరిగిందా
ఆ బా జరిగిందండి
ఆ ఆ
ఉహు ఇంకెంతండి అదే మీఅబ్ అబ్బాయికి ఏదో ఫంక్షన్ చేస్తానని చెప్పారు చేసారా
లేదండి ఇప్పుడు చేయకూడదు అన్నారు ఇంకో నాలుగేళ్ల వరకు ఏమి లేవండి
ఆహా అదే మీరు పంచాకట్ ఇట్లాంటివి అలాంటివి ఏవో చేస్తారంట కదా
అవునవును కానీ ఇప్పుడు వద్దన్నారండి
మీ పాప కి మీ బాబు కి కలిపి చేసేస్తారండి ఒకరికి పౌటు ఒకరికి పంచాకట్టు
పాప చాలా చిన్నపిల్ల కదండి ఇప్పుడే చేతే బాగోదండి బయటోళ్ళు కూడా తిట్టుకుంటారు అందుకని
ఐ ఆన్డ్ అదేనండి ఒక ఐదు ఆరళ్ళు ఆగిన తర్వాత చేస్త తారా అండి
ఆ అవునండి కొంచెం బాబు పెద్ద అవ్వాలి కదండి బాబుకి కూడా పదకొండు ఏడు వస్తే గాని పంచగట్ చేసిన పనిచేయదు అన్నాడు అందుకని
మీ బాబు అంత చిన్నవాడా అండి నేను ఇంకా ఆ పెద్ద అబ్బాయి ఏమో అనుకుంటున్నానండి మిమ్మల్ని చూసి
అప్పుడే పదకుండేళ్లు ఎందుకు వచ్చేత్తాయండి మీరు సరిగ్గా చూసుండరు
అవునా అండి
అదే అదే రే
ఊమ్ ఇంకేంటండి
ఏంటండి
ఇంకేంటండి మరి
ఏముందండి ఖాళీయే అలా కూర్చున్నా
మీ కో మీరు ఏమేమి కోడ్లు పెంచుతారండి మోడల్సే ఔ పేపరా ఆ తెస్తానండి ఈ సారి వచ్చినప్పుడు వచ్చినప్పుడు చెప్తాను
ఊ
మీరు ఏవో టై మీరేవో మావే వేరే వేరే కోడ్లు ఏవో పెంచుతారంట కదా రకాలు ఏంటండీ అవి
కూర అది కోళ్ళండి గిన్నె కోడ్లని గిన్నె కోళ్ళు ఆ బుట్టకోళ్లు అంటారండి అవి కొంచెం బొద్దుగా ఉంటాయి
అవునండి
ఊ బాగా పెద్దయ్యాక కూడా బాగా బు బుద్దుగా వస్తాయి అన్నమాట వాటిని ముందు కోయించడానికే పెంచుతారనమాట అంటే మొక్కులుయ్యి మొక్కుతారు కదండి అలాంటి వాటికి పెం టారు గిన్నెకోళ్ళేమో ఇంట్లో పాములు రాకూడదు మంచిది అని పెంచుతారండి పిల్లలు ఉంటా గమ్ముని కోళ్ళు వల్ల పాములు ఎక్కువ వస్ తాయి కదండి ఇవి ఉంటే కోళ్ళు వల్ల ఉన్నా రావం
అవునా అండి మొన్న మా ఇంటి కాడా పెంచేవారండి మొన్నే ఆకలేసి ముక్క మోవ్సం కోసం అని ఒక కోడిని ఏసేసామండి ఒక కోడిని కోసేసామండి
ఆహా అదలేండి ఆ పెంచితే పెంచింది అలాగా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు కోయించడానికే కదండి
ఊ కోసేసుకుని తినేసామండి
అదేలేండి ఈ మధ్య బయట కూడా బాగోట్లేదు కదండి మందులేస్తున్నారంట
అవునండి అందుకే ఇంక ఇంట్లో పెంచుకున్నవి కోసేసుకుని తినేటమేనండి ఇంకా బయటవి తినకూడదు ఇంకా రోజుకో కోడి చెప్పినయితే వస్తాయండి
రోజూ కోడి తింటే అప్పుడు ఇంకా జబ్బులు పెరిగిపోతాయి కదండి మరి
ఇంట్లో పెంచినవే కదండి
అయినా సరే మంచిది కాదండి
ఇంట్లో కోళ్లే కదండి మంచిదే లెండి ఇంట్లోయి అయితే ఎన్నన్నా తినేయచ్చు మా తోటుగోళ్ళు ఉంటారండి ఆవిడకి కొంచెం కనిపించకుండా రోజు కోటి తీసుకెళ్ళి కోసుకోని తినేటమేనండి ఆవిడే పెంచుతున్నారండి మళ్ళీ బెంగ పెట్టుకుంటారేమో అని
జాగ్రత్త అండి చూత్తే వాళ్ళు కొడతారు నిన్ను
అవునులేండి కోసుకోని తినేసిన తర్వాత మా బావ గారితో చెప్టమేనండి ఇగో మీ ఆవిడ గా తీసుకెళ్ళేరు ఆవిడే చూసుకున్నారు చూసుకోలేదేమో కుక్క ఏమన్నా పట్టేసు కుందేమో అని చెప్పటమేనండి
కుక్క కూడా ఉందండి ఇంట్లోని
ఆ ఇంట్లో ఉందండి కానీ బయట కుక్కలే ఎక్కువ పడతాయండి మా ఇంట్లోకుక్క పట్టదు కానీ
కుక్కలు ఇంట్లో అలవాటు అయితే ముట్టుకోవంటారండి
ఆ అవునండి
ఆహా ఇంట్లో కుక్కలో కోళ్లేనండి ఇంకేమనాండి
కుక్కల్లు కోళ్లేనండి
ఉ చపల్ని అట్లా కూడా పెంచాల్సిందండి
ఆహ పెంచుదాం అంటే ఇప్పుడు ఆ ఈ గాజీ వస్త ఉన్నాయి కదా అండి అయి కొమ్మ ఏమన్నా ఐతే చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో అందుకని చెప్పి పెంచ లేదండి
అవునండి
ఆ అది చెయ్యాలండి ఒకసారి మా తోటికోడలి గారిని అడిగి
ఆహా ఏంటండి
మా తోటికోడలి గారిని అడిగి కొంచెం
అదేలెండి ఇప్పుడు ఈ కుక్కకి ఏం పెడతారండి డాగ్ ఫుడ్ అదే కుక్కల్ని వేరగ ఉంటది కదండి ఆహారం అదండీ
ఆ లేదండి ఇంట్లో ఏం తిం టే అదేనండి ఫస్ట్ లో వేరుగా పెట్టే వాళ్ళం గాని తర్వాత దానికి ఒక జబ్ చేసింది అప్పుడు డాక్టరు మాంసాలు అవి పెట్టమన్నాడు, దానికి తగ్గటానికి అప్పటి నుంచి
ఉహు మరి కొంచెం మామూలి పెట్టడం వల్ల ఏవో తేడాలు వస్తాయి. అని అంటారు,
లేదండి ఆహా పర్లేదండి అంటే అప్పుడు వైద్యులు గారే చెప్పారు కదా అలా పెట్టేము, తర్వాత ఇంక మళ్ళీ
మార్చలేదండి ఇంకా
ఆ మార్చలేదండి ఇంకా అలాగే ఉంచేసాం అలాగే పెడుతున్నాము అది లే లేకపోతే తినట్లేదు
మరి జుట్టు ఉడిపోలా అవి ఆ జుట్టు ఉడిపోవడం అలాగ అవుతాయి అంటారు, కదా దాని వల్ల
ఆ అ అవునండి మాకు బాగా ఎక్కువ ఊడిపోతుందండి దానికి కూడా ఒకసారి మొత్తం జుట్టు మొత్తం కట్ చెంచేయాలి,
ఓహో క్లీన్ చేస్తారా మరి అలా అవ్ కాదండి అవి బాగా అదే ఏదో జబ్బులు వచ్చేస్తాయి కదండి మరి చర్మానికి అలా తీయించేస్తే మొత్తం
ఎర్ర మచ్చ అండి ఆ మొత్తం కాదండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం తీస్
కొంచెం తీస్తారండి
అదే ఇంట్లో వాళ్ళు గడ్డం అయి గీసుకునేది ఉంటది కదండి దాన్ తోటి చేసేస్తే కొంచెం పైన పైనే అవుతుంది కదా మొత్తం ఎళ్ళకుండా ఆ టైప్ ప్రొ చేస్తామండి
అదేలేండి అలా అయితే పర్లేదండి మొత్తం తీసేయడం వల్ల ఏమో చిన్న చిన్న ఆ చర్మవ్యాధులు వస్తాయంట కుక్కలకి అని విన్నాను
ఆ అవునండి అవును
అందుకనీ అడిగానన్మాట
ఆ హై
ఆ విస్పుడు బానే ఉంటుంది ష్ ఇప్పుడు బానే ఉంటుంది లేండి అది
ఆ బానే ఉంటుందండి ఆ జుట్టు ఉడిపోతుంది కాని బానే ఉంటుందండి
ఆహా ఆద్యుల్కి ఏదైనా మందులు వాడుతున్నారా ఏవన్న చూపించారా వైద్యుల్కి
ఆ చూపించామండి కానీ ఇంకంతే ఇంకా దాన్ని వదిలేస్తే బయటనె తిరుగుతుంది అందుకని చెప్పి అలా అయిపేంది సరే అండి అయితే నాకు కొంచెం పని ఉంది మళ్ళీ చేస్తను
ఆ అలాగే అండి సరే అండి
ఇప్పులా